లో
హాయ్ అండి
హాయండి ఏం జేస్తున్నవ్ బావున్నం
ఎందుకండి అంత డల్ గా మాట్లాడుతున్నారు నో
అదే కాలేజ్ ఎప్పుడయిపోతదా అని
ఇంకా కాలేజ్ లోనే ఉన్నారా?
ఆ ఎస్ అవునండి ఎక్స్్రా ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నారు మా ఫ్యాకల్టీ
మీ కొక్కలికేనా అందరికా
అంటే నేనే టీమ్ లీడరు అందరినీ పిలుసుకరమ్మన్నారు ఎవ్వరు వస్తలేరు
ఈ టైమ్ లో ఎవరండి మీ కోసం కాలేజ్ పెట్టింది.
అంటే మా ఒక ఆమె ఉండే అండి రూల్ నెంబర్ నైన్ అని
అవునా అండి
కండక్ట్ చేస్తుంది ఎక్స్ట్రా క్లాసెస్ సో మేము అందరం అటెండ్ అవుతున్నాం
ఒక స్టూడెంట్ అ కండక్ట్ చేసి మీరు ఎందుకు వింటున్నారని ఆమెకి ఎం పనిలేదు మీకు ఎం
లేదామె టాపర్ అండి ఫస్ట్ సెమ్ నుంచి టాపర్ ఆమె ఆమె చెప్పిందే వేదం ఆ
చాలా మంచిది అండి
అ అస్సలుగా చాలా మంది తిట్టుకుంటారండి అమ్మాయిని
అయ్యో నేను అందరు ఆమెను మంచి అనలేదండి మీ పని మంచిగా ఉంది అన్నాను
అచ్చా ఓకే
అవునండి ఎం చేస్తున్నావ్ హలో నేను మాకు వర్క్ షీట్స్ ఉన్నాయండి అవి అప్లోడ్ చేయాలి మా వెబ్సైట్లో
అచ్చా మేము కూడా చేయాలయితే చెప్పలేదు చూసినావా మా టీమ్ లీడర్ అసలు
మీ టీం లీడర్ ఎందుకు చెప్ తే అండి అదేమన్నా గ్రూప్ ప్రాజెక్ట్ క అండి
స్టిల్ చెప్పాలి కదా అండి ఎంతైనా క్లాస్ మేట్స్ అని
సరే అండి చెప్పండి ఇప్పటి నుంచి అలాంటివన్న ఏమన్నా ఉంటాయి గూఫ్ లో మెసేజ్ చేయండి అని
ఓకే వై ఆ అండి నెస్ సరియా
మీన్స్ ఐ హావ్ టు గివ్ రెస్పెక్ట్ టూ యూ నో
అచ్చా ఇది తె తెలు తెలుగు మాట్లాడాలి ఇక్కడ
అవును కరేక్ట్
ఆ అచ్చా ఇంకా ఏం చేస్తున్నావ్
ఏం లేదు కాలి హ కాలేజ్ వెళ్ళి వచ్చినాం పడుకున్నా లేచినా ఇప్పుడే కూర్చున్నా
మీ మీకు ఇప్పుడు లంచ్ పెడుతున్నారా లంచ్ టిఫిను
పెడుతున్నారంటే పెడుతున్నారు అంతే పొద్దునా ఇడ్లీ పులి హోర ఆ ఇడ్లీ పులిహోరా చీ ఉప్మా ఇడ్లీ పొలిహోరా ఉప్మా
అంతేనా
అంతే
అప్పుడలా వెడతలేరా
అప్పట్లా పెట్టట్లేదండి ఆ ఈ ఏమన్ని కంప్లైంట్ ఇస్తాం ఏమైన్నా కంప్లైంట్ ఇస్తే గ్యాస్ షార్టేజ్ అంటారు ఇంకేం కం ఎంటిష్టం
కట్టెల్ గొట్టుకోవాలి మీరు.
ఆ మా వాళ్ళకి అంత టైం ఉంటందా అండి మా వాళ్ళ అంతా, పిచ్చోలనమాట మొత్తం వీళ్ళకి ఆ మంచిగా పైసల్ మిగులుతున్నాయ్ అని ఆలోచిస్తారు.
ఆహా
మీరండి మంచిగా తింటున్నారా మరి, అసలాగా అనిపిస్తున్నది మేము మాట్లాడుతుంటే
నిమ్ నేన్ తింటున్న గానీ నాకు ఎక్కుతాలేదు
హయ్యో అలా లేదండి.
అదం నాలో స్పెషాలిటీ అన్నమాట.
ఓ మరి ఈ రోజు ఏమేం చేసిర్రు ఎట్లుంది మీకు మి డే ఈ రోజు, చెప్తారా ఏమనా
ఈ రోజు ఈడిపి ఇంటర్నల్ అయ్యంది.
ఈ డి పి అంటే ఏంటండీ
ఇంజనీరింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని అంటారు. అ సారు ఫస్ట్ ఆ సార్ ఫస్ట్ స్టట్ అనుకున్నాము, కానీ ఆయన పిచ్చలైట్ ఉండు.
అవునా
నేనేం చెప్పినా సరే అమ్మా సరే అమ్మ సరే అమ్మ అంటుండు.
అంటే సార్కి కూడా ఏం రాద్ కావచ్చండి.
ఏమో మరి అది సప్ పి హెచ్ డి చేసినోళ్లను అపో
ఏ ఏం చెప్పాలి.
రేపు ఒక ఎగ్జామ్ ఉంది, కాపోతే ఎట్లా జరుగుతుందో అని భయం.
ఎందుకండి భయం
రేపు హెచ్ ఓ డి సార్ అని ఒక ఆయన ఉంటరు, ఎప్పుడు ఒకసారి వస్
హె ఓ డి ఒక్కలే ఉంటరు అండి డిపార్ట్
ఆ అంటే మాకు హెచ్ ఓ డి కింద అసిస్టెంట్లు కూడా ఉంటరు అనమాట. అసిస్టెంట్లు తీస్ స్కూటర్లు ల్యాబ్లు ఈ సార్ హెచ్ ఓ డి వస్తాడంట, ఆయన వచ్చినా మేము లైట్ ఏం చేయము. త భయపడాల్సిన అవసరం లేదు.
ఉమ్ అవునండి క్లాసెస్ ఐతున్నయ మరి మంచిగా
క్లాస్లా అయితలే మేమే అయి అయిపోగొట్టుకుంటున్నాం
కాలేజ్ పోయి్ పేషెంట్ అనుకుంటివా
ఉమ్ ఎందు ఎందుకు టైమ్ ఎంత స్లోగా అనిపిస్తుంది
అవును
ఆ తినడం పడుకోవడమే జరిపోతుంది
అవును ఇవాడ కరట్ తిన్నం బగుంధి పన్నమా లేష్
ను నువు ఆబద్ద్దలు జ నువు ఆబద్దాలు చెప్పక ఏదో ఒకటి నేర్చుకుంటుంటావు
అహా అంత సీన్ ఉన్నా మొహాన్ కి
అబ్బా ఏదో ఒకాటి చెప్ ట్టవు నువు మన చార్జపి చజ బట్ అడిగ నా ఆడుతతే మత్తవ న కోడింగ్ ఇష్టము అ దిది అని చెపింధి అధి
ఆ మషి చెప్పింద అధి
ఆ కిర్దనాగ్ జ్యేష్ణవా
ఆ
కీర్తనగ్ చెస్నావా
చెస్నా
ఆ
మొన్న మాట్లాడిన దాని తటి పర్సనల్ డాాటా యూజ్ చేయకూడదు
అవునా
ఉమ్
అచా ఆట్లంటనవా నేను మొబైల్ డేటా అనుకున్నా
హు హు హు
అ నిజం వచ్చినయా
ఏముచ్చన్నాయి
అదే
ఓ ఈ హటాటా అధి
ఉమ్ ఇంకా చెప్పు
ఇంకా చెప్పాలి ఏంది లేదు కలిసి పెద్ద బావుంది చ
నిన్న వర్షం వచ్చింది ఓ వడగళ్ళు అంటే తెలుసు కదా అయి సైజు ఒక్కో ఆ ఘోరం పడ్డాయి మొత్తం ఇట్లా రోడ్డు నిండా అవే ఉంటన్నాయి తెలుసా నిన్న నైట్ కరెంటు పోయింది ఆ
మీకు నైట్ మాత్రమే పోయింది మాకు ఫైవ్ థర్టీకి పోయి లెవెన్ థర్టీకి వచ్చింది.
అవునా మరి ఎట్లా తిన్నారు
ఎట్లా తిన్నాం అది టార్చ్ లైట్లు పెట్టుకొని తిన్నాం.
టార్చ్ లైట్స్ అంటే వాళ్ళు వాళ్ళే ఇస్తారా మీరు దగ్గరున్నాయా వైఫై కూడా ఉండకపోవచ్చు కదా
వైఫై లేదు ఫోన్ లో ట్వంటీ పర్సెంట్ ఛార్జింగ్
ఆ అందుకే ఫోన్ ఎక్కువ యూజ్ చేయొద్దు ఓన్లీ కార్య కీ యూస్ చేయాలి. ఆ
వేస్ట్ దాన
అట్ అట్లా మాట్లాడొద్దు.
హ్మ్ అవునండి
ఆ రెస్పెక్ట్ ఈ
ఇస్తున్నా మీకు
నేను ఇప్పుడు డ్రాయింగ్ వేద్దామనుకుంటున్నా
హ్మ్ ఏం దేని గురించి అన్నాయి చప్పుడైతా
నిన్ను వేస్తే మళ్ళీ ఇంకోసారి చూసుకోవు
నన్ను వేస్తేనే నీకు డ్రాయింగ్ చేయాలని ఇంట్రస్ట్ జరుగుతది.
చీ నా డ్రాయింగ్స్ చూడలే నువ్వు పోతే మంచిగా ఉ టేనావి
చూపిస్తాను
నువ్వు చూడవు నే స్టేటస్ కూడా పెడతా.
నువ్వా
అవును
నేనెందుకు చూడనే
నేను ఒకసారి గణేషుని వేసినా తర్వాత ఒకసారి త్రిశూలం వేసినా తర్వాత ఒకసారి శివ లింగం వేసినా
అవునా
ఆ నువ్వు చూడవు లైక్ కూడా కొట్టవు
ఏమో నాకు అంత ఐడియాలేదు నేనెందుకు లైక్ కొడతా చూస్తే
ఏమో ఎట్లా పోయినారు మరి ఈవినింగ్
ఆటో
అమె అనురాలె
రాలే అంటే వాళ్ళు బైక్ పైన పోయారు మేము ఆటో వచ్చేసాం
ఆహ
హమ్
ఎట్లుంది మరి మీరు
ఆ
ఎట్లు ఉన్నారు మరి మీరు
మేము చాలా బాలేము
బా లేర అంటే అది తెలుస్ ఉన్నీలే కానీ ఇంకా ఏం చేస్తావ్ రూమ్ లా
రూమ్లా ఏం లేదు పడుకొని లేసినాం హంగడుకున్నా కూర్చునా
కుసోన్ చదువుకుంటున్నావ్ లాప్టాప్ లో
హమ్ ఫుల్లు
ఈడీపి ప్రాజెక్ట్ చేసినావా
లేదు
మరి ఏం చూపిస్తుర్రూ ప్రోటోటైప్ బ
ప్రోటోటైప్ వివర్ చూపిచ్చుర్రు ప్రజెంటేషన్
ఓన్లీ ప్రెసెంటేషనా
ఆ
ప్రొటోటైప్ కూడ చూపించినాము హార్డ్ వేరే ఏదమ్మా అంటే విష్ చ ఆర్డర్ వస్తుంది సార్ అన్ చొప్నం
కొందరు అయితే ప్రోడక్ట్ హార్డ్వేర్ పట్టుకొచ్చారు కా కొన్నారు
అవునా
హమ్ ఒక పర్సన్స్
అచ్చా మన క్లాస్ వాళ్ళ
హమ్ మన క్లాస్ వాళ్లే
హమ్
ఒకే అండి మరి జాగ్రత్త తబ్ బాయ్
బాయ్ బాయ్